హలో
హలో ఆ విన్ పిస్తుందా ఏం చేస్తునవ్ నేనా చెప్పినా కదా జప్ప స్వీట్ చూద్దాం
చుస్తావ్ చుస్తావ్ ఏం పన్లే అన్నీ ఎప్పుడు తినేది ధ్యాస వర్క్ చేయపోపోయి ఆఫీస్ వర్క్
మ్
ఆఫీస్కి ఎన్నింటికి
టైం పాస్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కద
ఓ ఓకే మేడం
నిన్న నువ్వు ఏదో కాజు కస్ ది ఏదో స్పై ఏం ఏదిచెప్పింది
కాంతి స్వీట్స్
అదేడూంది
ఈడే బ్రిడ్జ్ దగ్గరే
ఓ యమ్మ మళ్ళీ బ్రిడ్జి కాడికి పోవాలా
కావాలంటే పోవాలా లేదంటే ఆన్లైన్
నువున్
మ్ ఈ ఎందో గుడికి పోవాలనుకుంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్లాన్
వింత వింత స్వీట్లు అన్నీ కనిపిస్తున్నాయి కావల్సిన స్వీట్ తప్ప
సెర్చ్ చేయి కాజు కత్లీ అని కన్పిస్తదీ నువ్వు సర్చ్ చేయకుండా వింత వింతగా స్వీట్లు కనిపిస్తున్నా అంటే
వినిపిస్తున్నాయి కాబ ట్టి చెప్పినా ఎందుకు సీరియస్ అవుతన్నావ్ ఈరోజు
చేస్తే వస్తాయమ్మా
నేనేం నీ నీ ఫోన్లలో చూడలేదులే
అబ్బ ఏమైనా చేసుకో నాకేమయే పర్సనల్ థింగ్స్ ఏం లేవు లే మొలు
ఉమ్
చెప్పూ
చెప్పలి
ఏమో ఈరోజు ఎంతకొస్త వస్తదో క్యాబ్ మూడు నలభైకే వచ్చేస్తొస్తది ఏంజేసి
మాంటి చింతకాయ్ తొప్పు చేసిందంట రమ్మన్ చెప్పిందంట
పొలం తినాల ఆకలేస్తుంది మార్నింగ్ కూడా ఏం దిన్లే
ఉమ్
నాకు పొట్టలో ఏం లేకపోతే నిద్దర్ రాదు పొట్ట ఫుల్లుంటే బా నిద్రొస్త
నేను మూడుఘంట్లకు పడ్కున్న
ఉ పడుకుంటవమ్మా మీరేమి అదృష్టవంతులు నేనా అదృష్ట్ ఎందుకేడు ఆ
ఫోన్ జేసి
ఎవరు ఫోన్ చేసి మీ మామన
మా అత్తయ్య
ఉహ్ ఏమంటా
నిద్దర్ లేసిం ఒకసారి ఫోన్ చేయ్ అనిం లేచిన తర్వాత ఒక ఫోన్ చేయాని లేసున్నా గదా ఏమో అని ఫోన్ చేసి వాళ్ళక్క గురించి చెప్ తాండే నాకు చిరాకొత్తది నాకు చెప్పది పోందే
ఉమ్ నిన్న ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఒకామె ఒకత్తా కోడలికి కిడ్నీ దానం చేసింది తెలుసా అట్లాంటోళ్ళు పది మందుంటే సాలమ్మ ప్రపంచం బాగుంటది
ఉమ్
ఉమ్ అట్లాంటో